హలో ఏం చేస్తున్నారు కలియే తినేసావా భోజనం
ఆ తిన్నాను భోజనం
భోజ్ అదే భోజ్నీ ఎంతనుం త్ర అని చికెన్ చేసుకున్నారా ఈ రోజు అదేలే నీక్ చికెన్ ఇష్ ఆ
ఆ
వచ్చండికు చికెన్ చేయడం ఓహో
మీదేం కూర ఆహ మీకొచ్చ ఫిస్ చేయడం ఎవరు చేస్తారు చెప్పండి ఒసారి
అంత తీసుకున్నాక మసాలా తరు అదే మసాలా నూరింది ఏపి, అందులో చింతపండు పులుసేత్తారు
అంటే మీరు
అదిలే అవన్నీ బిగినర్స్ కదా అవన్నీ చెప్పరు మూను పెట్టుకోవాలి బండి అట్టాల అని చెప్పక్కర్లేదు కదా
ఆ అంటే ఇంకేం చేస్తారు మీక్ తెల్సా ఎల్ చెత్తారో చెప్పైతే అదే తెలిసి చెప్పి మరి ఇ కదా
అదే మీరెల్ జేతారు మీరే ఎల్ జేతారు పులుసు
ఉమ్ ఎల చేత్తం చెప్పాలి మీరే స్టోరీస్ కూడా చదువుతార మీరు
ఆ చదవ
ఏ స్టోరీస్ అంటే కబ్ తెలవాల ఉంటాయి కదా
అదీ కపల కాపో
కథలా అదే మోరల్ స్టోరీస్ అలా ఉంటాయి కదా అంటే చదువుతాను కానీ టై తిస్ అంతగా గుర్తుండవ్ ఉమ్ చదివిన దాంట్లో ఒకటా ఏంటి స్టోరియా ఆ
సడన్ గా అడితే గుర్తు రాట్లేదు
చేసుకుని చెప్పండి
చదువుతానంటే చాలా రోజుల చదివేసి నాకు అంతకు గుర్తులేదు అంటే లైబ్రరీకి చదివేదాన్నీ అప్పుడు ఇప్పుడు దగ్గరుంది
కొంటె ఎవరన్నా
ఆ చూస్తున్నాను వెతుకుతున్నానే ఎక్కడుందో
ఆటా దళ్లు
ఆ అంటే కొన్ని బుక్స్ చదువుతా అన్నమాట, హౌ టు స్టడీ ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్లీ ఇంకా. నైన్ వేస్ట్ టు స్టడీ స్మార్ట్లీ హౌ టు స్టడీ అనే బుక్ ఒకటి ఇటువంటి చదువుత అనమాట అంటే చదు. కాలీ అలా హౌ టు స్టడిీ బుక్ ఆ చెప్తాను నిమిషం అంటే చదివి చాలా రోజులు అయింది నాక్ గుర్తులేదు చూసి చెప్పలేదు ఇప్పుడు నేను చూడకుండానే చెప్పాను అలా గుర్ ఆ బుక్ నా దగ్గర లేదని చెప్పాను గదా
ఏమో మరి అంతే చూస్తున్నా ఉన్నారు
వెతికాను గాని కనిపించలేదు. లేవు నా దగ్గర చెప్పనా నా దగ్గర లేవు లేవహ చదివాను
ఎందుకు లేవు
ఎందుకు లేవంటే చెప్పన్ కదా ప్రేరలు చేస్తనని
ఏంటి ఏమంటే చదవలేదని కాదు
పంచతంత్రకారు నుంచి చదుతాను ఇంకా ఏంటి పంచతంత్ర కథలా పంచతంత్ర కథలు అంటే చాలా ఉంటాయి. మీకు పంచతంత్ర కథలు తెలీదా ఆ హ్ మ్ పంచతంత్ర కథలంటే పంచతంత్ర కథలో నీతి ఉంటది. అంటే కొ స్టోరీకో నీతి ఉంటంది హ్ బ్రాహ్మణడు పులికా చెప్తాను అడగులో పులి చెరులో స్నానం చేసింది అది జుట్లు రెండు ఒక బ్రాహ్మడు వాటిదర వెళ్ాయ ఒక బ్రాహ్మడు చెప్పేది విని నను క్రూర జంతువుని వయసులో ఉండగా నాకు ఆహారం దొరకు కొరకు అనేక జంతువులు చంపి తిని పాపం మూట కట్టుకు కానీ ఇప్పుడు నా వయస్సు మళ్ మళ్ళది ఆహారం సంపాదించుకుని ఓపిక లేదు నా దగ్గర బంగారం కంకణం ఉంది చివరి దశలో దీనిని ఎవరికైనా ఇచ్చి పుణ్యం పొందాలనుకుంటున్నాను వయసు మళ్ళిన దాన్ని కాబట్టి రోజు ఈ చెరువులో స్నానం చేస్తూ మంచి నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను చెరువులో స్నానం చేసి బయటకు రాలేకపోతున్నాను నువ్వు బ్రాహ్మణుడు ఉత్తముడిలా ఉన్నావు రెండు చెరువుల్లో దిగి నేను ఇచ్చే బంగారు కంకణన్ని తీసుకొని నన్ను ఒడ్డును చేర్చు ఇదిే నేను కోరుకునేదని బతిమలాడింది బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు పులి క్రూర జంతువు కదా నీటిలో దిగితే అది నన్నవ్వు విడిచిపెడుతుందా అని ఆలోచించసాగాడు రరుళి మరలా బడ లాడు ఇది నేను ఇది వ వరకటి ఒకక్కటి జంతువుడు కాదు గతంలో చేసిన దురంతాలన్నీ మర్చిపోయాను పాప పక్షాపాలన చేసుకున్నాని కోరుకుంటూ నాకు కాస్త అండగా నిలిచి కంకణం తీసుకో అడి హ ఏ అంతే తర్వాత పులి అ చ సోర బ్రాహ్మణ సంంపాస్త
దనున్న ఏర్ పకయి ఎడ ను ఇదే ఇ
అది నువ్వే చెప్పాలి కదా
చెప్పండి
మీరేగా చెప్పాలి విన్నా పళ్ళు
అంటే ఎవరన్నా
ఆ హ్మ్ అవును మీరేనాక చెప్పండి నేను చె చెప్పను కద ఇప్పుడు కధ అంతా
మీ మ కథలూరు
కలలో రావా కథలు రావా కళలు రావా ఓకే మరి ఏమొచ్చు మీకు స
వో
ఏమి వచ్చు నీకు ఆ ఏంటి ఏదో అన్నావు కదా
ఆ అదే ఆ అ స
ఇంకేంటి మరి కథ చెప్పమం చెప్ప చెప్పట్లేదు
మీరే చెప్పాలండి
నేను చెప్పాను కదా ఇప్పుటి దాకా కధ చె కను
నాకు కథలు రావండి
ఓ మీరు చదువుకున్నారు గ కదలు కూడా రావా పో మీరు డైట్ లాంటివి ఫాలో అవుతారా లేదా
నువ్వు ఫాలో అవుతావా
హ అవుతా ఫుడ్ అయిత హ్మ్ హలో చెప్పండి ఫుడ్ పవుత
నేను మాార నడక వితే తీసి
హలో
ఆ చెప్పండి
చెప్పండి మీరు ఏం మాట్లాడ అట్లేదేంటి ఏం చేస్తున్నారు ఫోన్ మాట్లాడకుండా మాట్లాడు
మారలాతున్నా కదండి నేను మాట్డన్న మాబద తెలు నేను మాారడ తప్ప
ఏంటండి అది
చె
ఏంటది ఇలాంటి పనులు చేయకండా అలా ఫోన్ లో పెట్టడం చాలా తప్పు ఎప్పు తలి సమకు
ఆహాప్పుా హా
ఏంటి సరే ఉండండి గుడ్ నైట్ టేక్ కేర్ హవ నైస్ డే సరే థ్యాంక్స్